ఇస్తున్నార అవునా ఏం చేయకుండా ఎందుకున్నారు గాడిదలు కాస్తున్నారా హ్మ్మ్ కాస్తున్నాం
ఏం చేస్తున్నారు అయ్యో నాకు పరిక్ష పరీక్షలున్నాయ్
అవునా వెళ్లి రా మరి ఎందుకు పడుకున్నావ్ నమస్తే ఎలా ఉన్నావ్
నేను బాగానే ఉన్నా
నేను కూడా బాగానే ఉన్నాను నేడు చాలా రోజుల తర్వాత కలుస్తున్నా సరే నీ రోజు వారి కార్యక్రమం ఎలా ఉంటుంది
నా రోజు వారి పొద్దున్నే లేస్తా తింటా పడుకుంటా
అవునా
చ చదువుతా కూడా అవునా నీకు అనుపమా అంటే అంత ఇష్టమా ఆ ఇష్టమే ఏమేమి ఉన్నయి దాంట్లో
ఇడ్లీ దోస పో అవునా
నమస్తే నమస్తే ఎలా ఉన్నావ్
బానే ఉన్నా ఏం చేస్తున్నావు
నేను కూడా బాగానే ఉన్నా నేను చాలా రోజులు అయింది తర్వాత కలుస్తున్నాం
ఏ ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు కలవకుండా
బిజీగా ఉన్నా
అవునా నీకు అల్పాహారం ఏం తినడం ఇష్టం
ఇడ్లీ దోశ ఉప్మా చాలా ఇష్టం
నాకు కూడా దోశ చాలా ఇష్టం అల్పహారం తర్వాత ఏం చేస్తావ్ చేస్తావు
తర్వాత నేను ఆఫీస్ కి వెళ్ళడానికి సిద్ధ మ వుతాను
నువ్వు ఎప్పుడు ఆఫీస్ కి వెళ్తావు ఆఫీస్లో ఏం చేస్తావ్
కాఫీ టీ తాగుత సంబందించిన పని చేస్తున్నా ఎక్కువ సమయం ప్రాజెక్టులు మీద పని చేేస్తున్నా
నీకు ఏం పని చేయడం ఇష్టం
అవును నాకు పని చాలా ఇష్టం కొత్త విషయాలు నేర్చుకోవడం కూడా జరుగుతుంది సాధారణంగా మధ్యాహ్నం ఒకటి గంటలు భోజనం చేస్తాను అన్నం పప్పు కూర కూరలు కర అయి తింటారు
చాలా బాగుంది భోజనం తర్వాత ఏం చేస్తావు
విశ్రాంతి తీసుకొని మళ్ళీ పని మొదలం పెడతా ఔను సాయంత్రం ఆరు గంటల వచ్చేస్తాం
ఆ తర్వాత ఏం చేస్తావ్
ఇంటికి వచ్చి కొంచెం విశ్రాంతి తీసుకుంటావ తర్వాత స్నేహితులతో బయటికి లే లేదా క్రికెట్ ఆడత
అది మంచి అలవాటు వ్యాయామం కూడా అవుతుంది అవును చాలా మంచి రాత్రి భోజనం ఎప్పుడు చేస్తావు
సాధారణంగా రాత్రి ఎనిమిది గంటలకు ఎనిమిదిన్నర భోజనం చేస్తాను
భోజనం తర్వాత ఏం చేస్తావు
కొంచెం టీవీ చూస్తాను లేదా మొబైల్స్ చూస్తాను వార్తలు చూస్తాను
నీ నువ్వు పుస్తకాలు చదువుతావా ఏ రకమైన పుస్తకాలు చదవడం ఇష్టం అన్
ప్రాణథిక పుస్తకాలు మరియు కాధలూ
చాలా మంచిది నువ్వు ఎప్పుడు నిద్రపోతావ్ పదిన్నర పదకొండు మంచి రోజు వెతకాలే ఉంది నీకు ధన్యవాదాలు ఇ కార్యక్రమం ముగిసింది నా రోజు కూడా ఇలానే ఉంటుంది కానీ నేను ఉదయం యోగా కూడా చేస్తాను
అది చాలా మంచి అలవాటు యోగా ఆరోగ్యానికి
సరేలే అవునా నిజమే ఆరోగ్యంగ ఉండడా కి వ్యాయామం చాలా అవసరం
సుచితంగా మనం రోజు ఆరోగ్యానికి జాగ్రత్తగా చూసుకో
సరే నీతో మాట్లాడడం చాలా బాగోదు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మళ్ళీ కలుద్దాం నమస్తే ఎలా ఉన్నావ్
నేను బానే ఉన్నా నువ్వు ఎలా ఉన్నావ్
నేను కూడా బానే ఉన్నా ఈ మధ్య చాలా బిజీగా ఉన్నాను ఎందుకు బిజీగా ఉన్నావ్ పని ఎక్కువగా ఉందా ఆ ఆఫీసు లో కొత్త ప్రాజెక్ట్ మొదలేండి ఎక్కువ పని ఉంది అలా అయితే చాలా కష్టపడాలి కదా అవును నిజమే కానీ కొత్త విషయం నేర్చుకోవడం ఇది మంచి అవకాశం మరీ పని ఎలా ఉంది కొన్నిసార్లు చాల తడి బాగుంటుంది ఒత్తిడి ఉంటే ఎలా తగ్గించుకుంటావు
వెళ్తాను
సంగీతం వింటాను మనసు ప్రశాంతంగ ఉంటుంది నాకు మెలోడీ పా టలు చాల ఇష్టం
నాకు కూడ అదే
సరే నీ రోజు వారి కార్యక్రమం ఎలా ఉంటుంది
నేను ఉదయం ఆరు గంటలు లేస్తాను తర్వాత కొంచెం చేస్తాను
నువు వ్యాయామం చేస్తావు చాల బాగుంది ఆరోగ్యానికి చాల మంచిది
అవును ఆ తర్వాత స్నానం చేయాలి చేసి అల్పాహారం చేస్
నీకు అల్పాహారం ఏమి తినడం ఇష్టం
నాకు ఇడ్లీ దోశ చాలా ఇష్టం
నాకు కూడ దోశ చాల ఇష్టం ఆఫీస్ లో పని పని ఏమిటి క
నేను కాంపటి కాంప్యూటర్ తో సంపాదించే పని చేస్త కొన్ని సార్లు కష్టం గా ఉంటుంది కొన్ని అలవాట్లు
పొడపాటు ఎప్పుడు భోజనం చేస్తావు భోజనం లో ఎం తిం టవు చాల మంచి భోజనం
అవును ఇంట్లో చేసిన భోజనం ఆరోగ్యానికి మంచిది సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం విశ్రాంతి తీసుకుంటాను
చాల స్నేహితులతో మా మాట్లాడుతును లేదా టీవీ చూస్తాను
అవున నాకు యాక్షన్ మరియు కామెడీ సినిమాలు ఇష్టం సినిమా చూ చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది స సరే మీ భవిష్యత్తు లక్ష్యం ఏమిటి నేను భవిష్యత్తులో ఒక మంచి ఆఫీసర్ అవ్వాలి ఇది చాల మంచి ఆలోచన నా లక్ష్యం ఏమిటంటే నేను మంచి స్థాయిలో ఉద్యోగాన్ని చేసి కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలనుకుంటున్నా
చాలా మంచి ల
అవును మనం కష్టపడి పని చేస్తే తప్పకుండా విజయాన్ని సాధించగలం
నీతి మాటలు మాట్లాడడం చాలా బాగుంది
హయ్ జోసెఫ్ కార్జు కష్టపడి పని చేస్తే
అవును నిజమే
నాకు చాలా సంతోషంగా ఉంది
అవును నాగూడా తప్పకుండా నమస్తే
నమస్తే ఎలా ఉన్నావ్
నేను బాగానే ఉన్నా చంద్రుని ఇష్టమా
ఏమి బానే ఉన్నాయ్ ఈ మధ్యే ఇంట్లో చాలా సందడి కనిపి పిస్తుంది ఏదైనా ప్రత్యేక పండుగ
సందడి కాదు చంద్రుడు కనిపిస్తాడా
చంద్రుడు లేదు నీ పాత లేదు చెప్పిందీ చెయ్ అవును ఇప్పుడు ముస్లిం ఎ ముస్లింలకు ఎంత పవిత్రమైన రంజాన్ ఎలా జరుగుతుంది
నీ పాతాచే రంజాను రంజాన్ బాగా చేసుకుంటారు
జాన్ గురించి ఇది చాలా సార్లు విన్నాను కానీ ఇది చాలా జరుపుకుంటారు పూర్తిగా తెలీదు నువ్వు కొంచెం వివర రంగా చెపుతావా
ఖచ్చితంగా చేప్తాం రంజాన్ అనేది ఇస్లామిక్ క్యాలెండర్ తొమ్మిదొవా తొమ్మిదోవా రోజున ఏం జరుపుతారు
తొమ్మిది రోజులు బాగా రోజుల రోజాలు ఉంటారు అవునా తొమ్మిది రోజులు కాదే ముప్పై రోజులు కదా
అదే మర్చిపోయాను బైమిస్టేక్
అవును ఉదయం సూర్యోదయం కంటే ముందు నుండే సూర్యస్త సమయం వరకు తినకుండా తాగకుండా ఉపవాసం ఉంటారు దీన్ని రోజా అంటారు
అవును ఆ ఉండ్డిది
మొదట్లో కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ భక్తి నియంత్రణ ఉంటే అలవాటు అవుతుంది ఉపవాసం మనకు సహనం నేర్పుతుంది
అవును
మేము ఉదయం చ త్వరగా లేచి సహార్ అనే భోజనం చేస్తాం అది రోజంత ఉపవాసం ఉండేందుకు శక్తిని ఇస్త తొమ్మిది
ఫాదర్ నువ్వు రోజుతో మొబైల్
ఎందుకు వాడుతున్నావు ఇప్పుడు ఇఫ్తార్ సమయంలో ఏమైనా ప్రత్యేక వంటకాలుంటాయా
ఉంటాయ్
అవును ఖర్జూర పండ్లు జ్యూసు సమోసాలు హలీం లాంటి వంటకాలు ఉంటాయ్ క్ కుటుంబ సభ్యులందరు కలిసి ఇఫ్తారి చేస్తారు
మీరు పాయసం దేంతో చేస్తారు మేమైతే మేకతో చేస్తాం
చాలా ఆనందంగా ఉంటుంది అనిపిస్తుంది నిజమే ఇఫ్తర్ సమయంలో కుటుంబ స్నేహితులు అందరూ కలిసి ఉండడం చాలా ఆనంద
హలీం ఎంత బాగుండిద్దో తెలుసా నీకు ఎప్పుడైనా తినిపిస్తాలే
రంజాన్ నెలలో ప్రార్థనలు కూడా ఎక్కువగా చేస్తారు అవును రోజ ఐదు సార్లు నమాజ్ చేస్తాం అదనంగా రాత్రీ తరి తరాబా అనే ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తాం
అవును నిజమే
తరాబి అంటే ఏంటి తరబి అంటే పవిత్రమైన అది రాత్రి మసి ఇలో చేసే ప్రతి ప్రత్యేక ప్రార్థన అది చాలా మంది కలిసి దేవుణి ప్రార్థిస్తారు
అవును నిజమే
రంజాన్ సమయంలో పేదవా రికి సహాయం కూడా చేస్తారని విన్నాను. అవును నిజమే దాన్ని దానం చేయడం ద్వారా సమాజంలో సామాన్యత పెరుగుతుంది దీన్ని జకాత్ అని కూడా అంటారు సంపాదనలో కొంత భాగాన్ని పేదవారి కి ఇవ్వాలి రంజాన్ చివరిలో వచ్చే పండుగ ఏమిటి
రంజాన్ వచ్చి చివరిలో పండగ అయితే తెలీదు
రంజాన్ ముగిసిన తర్వాత ఈద్ ఇల్ ఫితర్ పండుగ వస్తుంది ఈ పండగ ఇలా జరుపుకుంటారు థ్యాంక్ యూ బాయ్